అండి
బాగున్నానండి. నాయిస్ బావ్ వినిపిస్త్. స్తుందా అండి.
ఆ విన్పిస్త్.
ఓకే ఆ తిన్ననండి మీరు తిన్నారా.
ఆ తిన్నానండి.
ఓకే.
ఎక్కడికి వెళ్లా, జర్నీస్ చెయ్యడం ఇష్టమే కానీ.
ఆ బాగా ఇష్టం అండి నాక్ జర్నీస్ మీరు.
నాకంత ఇష్టం ఏమి లేదండి జర్నీస్, అప్పుడప్పుడు వెళ్తుంటా, ఫ్యామిలీతో ఎక్కడికన్నా వెళ్తుంటా అంతే.
ఓకే ఓకే ఎక్కడెక్కడికి వెళ్తారు మామూలుగా అయితే. ఏమన్నా ట్రిప్స్ ఏమన్నా ప్లాన్ చేసుకుంటారా.
కేమన్న వెళ్తే. మంత్రాలయము గుడికెళ్ళి. నండి మంత్రాలయయం, యాగంటి, తిరుపతి. ఉమ్మ్ కసాపురం. విలేజెస్ కెళ్లొచ్చిన్. ఇది.
ఓకే.
ఇప్పుడున్న బస్సు ప్రయాణంలో ఎక్కడికి వెళ్ళాలంటే కష్టమేండి.
అవున్లేండి ఫ్రీ బస్సులు పెట్టేశారు. ఎక్కడికి ఎళ్ళడానికి లేదు.
వెళ్ళిరాలంటే సినిమా కనపడుతుంది.
యాయా అవల్లే ఎక్కువ కనిపిస్తా ఉన్నారు, ఈ ఫ్రీ బస్సులు పెట్టేసిన తర్వాత.
మీరు.
నేను తిరుపతి అండి, హల్మోస్టల్ ఇంకా తప్పితే బెంగళూరు. బెంగళూరు లో ఎళ్తే మా అక్క దగ్గరికి వెళ్తాను. తిరుపతిలో అంటే మేము ఉండే. ప్లేస్ కాబట్టి మాక్సిమం అన్నీ చూశాను. నెక్స్ట్ అన్. అంటే ఇంకా మహాబలిపురము, వేలూరు.
ఉమ్.
ఉమ్మ్ రాజుల కోట అంటారు కదా ఏలూర్. రాజులకోట. హుమ్మ్ చెన్నై బీ. చ్చ్
హుమ్మ్
మహాబలిపురంలో గోల్డెన్ టెంపులు.
ఆ
ఇంకా అంటే చెన్నైలో అంటే బీచ్లు క్వీన్స్ ల్యాండ్
జాని వెళ్లిన రే రే తేజ్
ఏంటండి
మీరు చాలా ప్లేసెస్ వెళ్ళినారు అండి నేను ఎప్పుడుూ వెళ్ళల అట్ల ప్లేసెస్ కనేటి
బిఫోర్ మ్యారేజ్ వెళ్ళినట్టువి ఇవి ఆఫ్టర్ మ్యారేజ్ అయితే నేను ఎక్కడికి వెళ్ళలేదు ఆ బిఫోర్ మ్యారేజే త్ వచ్చి నేను చేసిన పెద్ద సాహసాల్లో ఏదంటే పులిగుండు
అవునా
ఆ పులిగుండు ప్లేస్ వచ్చి చాలా బాగుంటుంది అంటే రెండు రాతి బండ అల్లా ఉంటుందన్మాట ఆ రాది బండల్లో పెద్దది వెయ్యి అడుగులు ఎత్తుంటుంది ఆ రాతి బండ ఒక పక్క చీలినట్టుగా ఉంటుంది ఒక పక్క పార్వతి ఒక పక్క పరమేశ్వరుడు వాళ్ళ రెండు విగ్రహాలు ఆ రెండు విగ్రహాలని మామూలుగా మెట్లు లాగా మలిచి పైన వచ్చి ఒక టెంపుల్ కట్టున్నారు వెయ్యడుగుల ఎత్తులో పయైన
హ
ఆ టెంపుల్కి వెళ్ళాలంటే పెద్ద సాహసమే చేయాలన్నమాట హ చాలా వెయ్యి అడుగులు అంటే మామూలా చాలా ఎత్తు కొంచెం దూరం వెళ్ళినామంటే కొంచెం మెట్లు ఉంటుంది మళ్ళీ క్రాస్ ఉంటుంది ఒక చిన్న సందు ఉంటుంది ఆ సందులో ఏమంటే ఎంత లావుగా లావుగా ఉండేవాళ్ళైనా దూరుతారంట దాంట్లో
అరుణాచప్పుడు అరుణాచలంలో కూడా అట్లనే కదా చిన్న సందులో ఎంత మందైనా అ వెళ్ళొచ్చంటదంట
ఆ దూర్తారు మళ్ళీ తర్వాత ఏమంటే నిచ్చెనలాగా ఉంటుంది బై్ మిస్టేక్ కాలు జారిందంటే మాత్రము కిందగాని పడినామంటే పుచ్చకాయ వెళినట్ట పెళ్తాం చాలా ఎత్తు అండి ఎంత ఎత్తుంటుందంటే అంత ఎత్తుగా ఉంటుంది మీరు ఒకసారి యూట్యూబ్ లో కొట్టి చూడండి పులి ఉండు టెంపుల్ అని చూపిస్తారు పెద్ద సాహసం చేయనట్టే
మీరు చెప్పిన కాబట్టి ఖచ్చితంగా చూస్తాను ఎట్లుంటుందో గుడి
చూడండి పులిగుండు ఒకసారి పులిగుండు టెంపుల్ అని కొట్టి చూడండి చూపిస్తారు ఆ మధ్యలో మళ్ళీ ఇంకొక బ్రిడ్జ్ కూడా ఉంటుంది ఉంటుంది నడిచి వెళ్ళడానికి చాలా ఆ పైనె కొలను ఉంటుంది తామర పువ్వులు ఉంటాయి చెట్లు ఉంటాయి
నేచర్ బాగుండాలి ఎక్కడికి పోయిన గాని
ఆ అంత పెద్ద కొండలో పైన ఏమన్నా గ్రేట్ కదా అంత కొండలు అసల వెయ్యి అడుగులు ఎత్తులో కొళను ఉంటుంది. అందులో తామరపూలు, అందులో ఇంకోటి ఏమంటే ఒక చెట్టు ఉందన్నమాట అమ్మవారి చెట్టు అంట
హుమ్
ఆ చెట్టుకు విశిష్టత ఏమంటే, మనం కోరుకున్నది అంటే పిల్లలు లేని వాళ్ళు ఉంటారు కదా సో అక్కడ కోర కొ ఉమ్ మన చేతిలో గాజులు ఒక రెండుగానీ అక్కడ వేసామంటే ఖచ్చితంగా పిల్లలు ఇస్తారంట దేవుడు
నిజంగానే నెరవేరుతాదా ఎట్లా
ఖచ్చితంగా నెరవేరుతదండి
అంటే మీ వాళ్ళు ఎవరన్నట్టు చేసారా
చేశారు మా వాళ్ళు చాలా మంది ఉన్నారు పిల్లల విషయంలో మాత్రము ఖచ్చిత తంగా నెరవేరుతుంది
అక్కడేనా పుడిగుండాల డేనా
ఆ పులుగుండ్లలో కానీ అంత ఎత్తు టెంపుల్ ఎత్త ఎక్కగలగాలి ఆ జాగ్రత్తగా ఎక్కితే ఎంత జాగ్రత్తగా ఎక్కుతామో అం అంత జాగ్రత్తగా దిగాలి కూడా అంటే దానికి కొంచ్ కొంచం మెట్లు లేవ్ అప్పటి కాలంలో పాత కాలం ఉమ్ వాళ్ళు మామలుగా నిచ్చన మెట్లు మెట్లు ఉంటాయి కదా ఇనుము మెట్లు అట్లాంటివి కొంచెం కొంచెం దూరంలో కట్టి గ్యాప్ గ్యాప్ వదిలేసిన్నారు మెట్టుకి మెట్టుకి అవి చూసి అడుగు పెట్టాలి కొన్ని కొన్ని అయితే దిగబడిపోతాయి
వయసులో ఉన్న వాళ్ళయితే పోవచ్చు ఇక్కడికి ముసలి వాళ్ళు అట్లంటే వెళ్ళలేరు.
నేను వెళ్ళినప్పుడైతే ఫుల్లు వర్షము వర్షంలో ఎక్కినా నేనైతే ఒక పక్క జారతా ఉంది. ఎడబడతామో అనుకున్న నా బర్త్డే రోజు ఎల్లాము.
అవునా
ఆ అట్లా అక్కట్లో వెళ్దాము అనేసానని చెప్పి పట్టుబట్టి ఎక్కినాము అయిపోయింది దర్శనం.
ఆయన రప్పించుకోవాలనుకుంటే ఎక్కడి నుండి అయినా మనల్ని రప్పించుకుంటారు.
ఆ ఇప్పుడు చాలా వరకి ఎక్కనివ్వడం లేదు. పులిగొండ్ల
అవునా
ఎందుకంటే ఎత్తు ఎక్కువగా ఉంది గదా. అందులో ఈ మ మధ్య అంటే చాలా మర్డర్స్ జరుగుతా ఉన్నాయన్నమాట అక్కడ పై నుంచి మంచిగనే తీసుకెళ్ళి స్పైనుంచి తోసేయడాలు అలాంటివి జరుగు వతాందని ఇప్పుడు ఎక్కువ ఎక్కనివ్వడం లేదు. సెక్యూరిటీ ఫుల్లు బందోబస్తుగా ఉంది.
ఇంకా అట్లు చేసండి సెక్యూరిటీ పెట్టటుకనండి ంటరావళగు
ఆ కొండల మధ్యలోనే మెట్లు ఆ కొండల మధ్యలోనే చెట్లు అన్ని దాటుకొని వెళ్ళాలన్నమాట.
అవునా ఇద ఏదో బాగాం న పటింది బ్లేజర్
ఎగ్జైట్మెంట్ మాత్రం చాలా బావుంటుంది. కాని ఓపికతో వెళ్ళాలి. అయితే ఓపిగ్గా వెళ్ళాలి. చూడాలి. అంత బావుంది అనేసి అని అనుకుంటే చూసుకునేసి రావచ్చు. ఇంకా మహాబలి పురం అయితే బంగారు టెంపులు నైట్లో వెళ్ళాం అంటే చాలా బావుంటుంది.
హ
ఆ వెండి బల్లి బంగారు బల్లి
నాకు ఎక్కడికి వెళ్ళినా నేచర్ బావుండాలి. ఇవన్నీ ఎంత పట్టించుకోని నాకు నేచర్ నచ్చుతుంది.
హ్మ్ ఇదైతే పులిగుండ మాత్రం బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి.
బాగా చెట్లు ఉండాల పులి చెట్లు ఉండాల నాకు జంతువులు అన్ని అట్లా ఉంటే నాకు ఇష్టం ఎక్కడికనా వెళ్ళినా
హ్మ్ మ్మ్
గ్రీనరీ ఉండండి నేను వెళ్ళిన చోట అంత ప్రశాంతంగా గ్రీనరీ ఉంటే ఎవడికైనా వెళ్తాను
బాగుంటుందండి
ఎం చెేప్పన్న మ్యారేజ్ ముందే పోవాల్సిందే కానీ మ్యారేజ్ తర్వాత వెళ్లలేం
ఏమున్నా బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఏముండదు
ఆ
ఇంట్లో పనులు సరిపోతది
ఏ ఇంట్లో వాళ్ళు ఎట్లాంటే ఇంక మీరు పెళ్ళై నాకు పోతారులేండి ఇప్పుడ మీరు మిమ్మల్ని పంపించలేం లే అంటారు ఉంటారు ఏం చెపూ ఐనంక నీ పెళ్ళయినాక నీ భర్త తో పోండి అట్ టారువ
య
ఆడపిల్లలని పంపిలేరు కద ఆల్మోస్ట్
మా ఇంట్లో నేను ఫ్రీ బర్డ్ అండి నా కంటు రెస్ట్రిక్ రెస్ట్రిక్షన్స్ అంత ఏం లేదు ఫ్రీగా ఉన్నా బిఫోర్ మ్యారేజ్ అట్లే ఉన్నా ఆఫ్టర్ మ
మాదిప ల్లెటూరా ఇంకా అందుకు వాళ్ళు భయపడతారు బయటకి పంపిలంటే కూడా ఎక్కువ
అయ్యో మాది కూడ పల్లెటూరే అండి కానీ మా అమ్మ ఫ్రీగా ఉండాలి అని సార్ నేను చెప్పాను అన్నట్టుగా ఉంటుంది మా అమ్మ మైండ్ సెట్
మా అమ్మకు భయైన ఎక్కువ బయటకు పంపియాలంటే ఫ్రీ అంటూ వళ్ళలే సార్ మమ్మల్ని కూడ అంటే ఇట్ల ఒక్కటే పంపిల్ల అంటే ఎక్కడికన్నా పంపిలేరు భయపడతారు వీళ్ళు ఏం చిన్న వాళ్ళువ వెళ్ళిస్తామంటే ని మీవింద నమ్మకంలేక కాదు బయట ప్రపంచం బాగలేదంటది ఇంక ఏమన్న అంటే
ఆ వాళ్ళు అవి మాత్రం బాగా చెప్తరు అంతే
ఇంకా అట్ల చేసి ఇట్ల చేసి మనల్నే కన్విన్స్ చేస్తరు ఇంక ఏమనలేం
పేరెంట్స్ కద వాళ్ళకుంటూ ఒక భయం ఉంటుంది
నీ నా వారికైతే ఫ్యామిలీతోనే వెళ్ళా ఇంకెక్కడికిది వెళ్ళా ఇంకా నిజం చెప్పాలంటే సినిమాకు కూడా నేను ఇంతవరకు వెళ్ళ ల్యా
ఓయమ్మా ఏ కాలంలో ఉన్నారండి
మా ఇంట్లో కండిషన్స్ ఎక్కువ అందువల్ల ఎక్కడికి వెళ్ళను ఆల్మోస్ట్ పోతే ఫ్యామిలీ లేదంటే లే ఎన్సేపు ఉన్న కాలేజు నేను అంతే
మంచిదే కద
హమ్ అంటే మనకంటూ ఉంటాయి కద మనం వెళ్ళాలి మనకి నాకు నచ్చినట్టు ఉండాలి అనేది నచ్చిన ప్లేస్ చూడలనే ఉంటది
అ ఎవరికైనా ఉంటుంది కాకపోతే కొనుక్కని ఉం ఉంటాయి కద వాళ్ళకి కూడ సో ఇంకేం చేయలేం అమ్మ వాళ్ళకి కూడా కొంచెం కొంచెము అంటే ఇప్పుడున్న దాంట్లో భయమే కదా ఆడపిల్లల్ని బయట పంపించాలి అంటే
నాట్లానేే సర్దుకోం
అంతే ఇంకేం చేయలేం ఏం మాట్లాడలేం
అంతే ఇంగ వాళ్ళ వాళ్ళతో పాటు వెళ్ళాలి వాళ్ళతో పాటు చూసి రావాల్సిందే
ఉ అవును లేదా గమ్మని ఉండాలి అంతే ఇంగి లేం
ఆ
ఓకే అండి బాయ్ అండి
మనకి మనకి ఇంతే అనుకొని ఇట్నే ఉండాల ఇంగ లే